హిందీ ఈ సైడోళ్ళు ఎగ్జామ్ రాసొచ్చరా ఇప్పుడే
బజార్ నెవ్వరు లేట్ ఎం
అవునా మా పక్కన అబ్బాయి పోయిండని చెప్పినా గా ఇంతసేపు వచ్చిండిప్పుడే
ఎట్రాషిండంట మరి
సూపర్ రాషిండంట
జరుగుతున్నాయట్నా
బాత్రూం లో పడ్డడంట స్రిక్టే అందరం ఈడ స్రిక్ట్ అని భయపెట్టి పంపించిర్రు అందరూ పోరగాళ్లు వీడిని ఐతే ఉంది రాసుకోవచ్చు లూజే ఉందంటారండి
ఇప్పుడు కామన్ ఎగ్జామ్స్ కేం లూజ్ ఉంటుంది ఆస్ వాటికి టఫ్ బాగోదన్
లేదు ఇగ లేదు ఫాతిమా లూజ్ జరుగుతది అని బయటికి సిక్ట్ అని చెప్పమని చెప్తారు సార్ వాళ్ళు లేకపోతే మన ఫ్రెండ్ కి ఎన్ని పోయిందికు ఎందుకంత టాపర్ అయిపోయింది అనుకుంటాను ఫోర్త్ ర్యాంక్ ఎందుకొచ్చింది
ఇంకెవరు ఆ పొట్టి పిల్లనా మాబై పిల్లనా
పిల్ల కాదు మా పిల్ల కాదమ్మా మా ఊరు పిల్ల మా ఫ్రెండ్ పెళ్లి కాలేదా ఆమెకి పెళ్లి కాలేదా ఆమెకి
కాలదా కయిందంటనా
పెళ్లయ్యిన్ ఏంటన్నా పెళ్ళి కాలేదు అప్పుడు ఆకిద్ ఆకిద్దరు కొడుకులు మా ఇంటి దగ్గర లేదా
ఓహో కావనా
కదా మరే పడ్డాది ఆ సార్ స్కూల్లోనే
మాట్లాడుతానే ఎప్పుడైనా నువ్వు
ఆ ఎప్పుడన్నా వస్తే ఫంక్షన్ లా గిట్లా ఎవరింటికన్నా మా సైడ్ వత్తే మాట్లాడుతుది వాళ్ళింటి ముందు ఉన్నప్పుడు కూడా మాట్లాడుతుది బాగున్నా వాళ్ళ చెల్లి కూడా మాట్లాడుతది
ఇప్పుడు వాళ్ళ చెల్లి ఏం చే
అళ్ళ చెల్లా డిగ్రీ చేయ్ చదువుతాన్నట్టుంది
ఇంకైపో డిగ్రీ
ఏడ అయిపోయింది సెకండ్ ఇయర్ అట్టుంది
ఎక్కడ
మీరు నువ్వు చదువుతున్న కాన్నే
ఉమ్ బాలయ్య వాళ్ళ డాడీ మంచి డెవలప్ అయితారు వాళ్ళు
ఆ మంచి డేవులప్ప మంచి డేవులప్పా
స్కూటి ఉండే మల మల మ వేరే బండి మళ వేరే బండి దార
రే బండి ఉన్నారు అయితే మొన్న మేమే అడిగినము అంటే మాకు ఎదురొస్తాడు మీ నీను మ చెల్లేె ఉరికి పోయేస్తాను అయితే అడిగిన అని అడిగితే అంకుల్ ఈ బండి ఎక్కడద అంకుల్ ఆ బండి అమ్మిరా అంటే లేదు రా అది కూడా ఉంది అని చెప్పాడు
అంటే ఆయన తలల్లో పోతారు కాబట్టి ఆ బాడి మీ స్కూటీ మీద తీసుకోవడానికి రాదు దీని మీదతే మంచిగా అన్ని పెట్టుకోవచ్చు అది తీసుకునే కావచ్చు
అసలు గ్రేట్ కదా రెండు పనులు అంటే మా మాటల ఫులు పైసలు అయితా
మరి ఆయనకు కొత్తాన్నాయిగానే ఒక బాటికి వంద రూపాయలు మరి
వంద రూపాలు ఫుల్ మస్తు బాగానే అమ్ముతాండు
రోజుకి రెండు మూడు వేలు వత్తయ రోజు రండు మువై నెలకి ఎన్ని లక్షలు రావాలా మరి
ఆ బానే అమ్ముతాండు అక్కడ
అలా కూడా పనికి పోతది ఒక్కరోజ ఇంటికాడ ఉండకుండా
ఉహు వాళ్ళ అమ్మ కూడా పనికే పోతది
ఉ ఇంకేం మరి ఇద్దరు చేతన్నే రావా అనే సేవింగ్ చేస్తాను ఇంతకుముందు అంటే కొంచెం తాచి చేసి పని ఏటాడు కదా మంచి ఏం కమ్ము తనే
ప్పుడు తాగి సిగ కా చేేసేది కాబట్టి ఇప్పుడు మంచిగా ఉంటాడు ఆయన ఒక బిడ్డ పెళ్లి చేసిండు కాబట్టి ఒకటే ఉంది కాబట్టి ఇ మంచిగా సంపాదిస్తారు
ఉ
ఏమో ఆమె గుడి చేస్తార అని అన్నారు కొంతమంది ఆమెను అడతార ఇప్పుడు చేసుకునక్కా అని అన్నది నాతో
ఉ ఈ డిగ్రీ అయిపోలే డిగ్రీ అయి కావనే డిగ్రీ అయిపోలేండి అ డిగ్రీ అయిపోయింది అసలు కాలేదా
డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే ఏషీల్లు కాకపోతే ఎగ్జామ్స్ రాసి చ్చిందా ఇక కరోనా వచ్చింది ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసింది సర్టిఫికేట్ తీసు
మరిగావనే అయ్యా అటు చేసినాక ఇప్పుడు ఈన ఎంజాయ్ టైపోదిగా మరి
మరి ఈమె చేసింది బాలేవు
ఇంకా ఇంకా ఇంకా అవుతుందా
ఉ ఈ ఈ ఆ కథలు కథలు పడతాందట పరతది పడతంది అటే పడతనే వాళ్ళక్క కడ నెల్లూరు నుంచి రాక కొట్టిరట చేసిరట
ఉ ఉ
మా చెల్లి చెప్పింది నాతోటి
మరి మంచిగా ఉండొచ్చుగా పిల్ల మరి వాళ్ళ డాడీ మంచిగా ఉన్నప్పుడు
ఉ ఉ ఏ వాడవడ ఈయ అంత కథలు వాడతరిగ అయినా గాని మా మారలేని అంటారు ఈ చేసేది పెడితం అయిపోద్ది పోయ్యేదాకా చూస్తతే మళ్ళా వాళ్ళ పరువైపోతే అంటారు
నేనుంద కొందరు ఫ్యామిలీతో చేసే చవి పచ్చటలు సదవరు చదిపించినలకు పెళ్లి చేత్తరు తొందర
కష్టపడి చదువుకొని జాబ్ చేస్తాం అంటున్నాము పోనీయరు చేయనియరు అట్లా చేసే వాళ్ళకి ఏమో మంచిగా చదివిపిస్తాం మంచిగా జాబ్ చేయిబిడ్డా అంటన్నా అట్లా చేస్తారు నాకైతే అంత మంచి అదృష్టం ఉండే
అట్లాగు టూ ఇయర్స్ ఆగితే ఇంకొంచెం మంచిగా ఉండేదిగా
ఇగ ఇగ అప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు లే అప్పుడు వాళ్ళ ఇల్లు ఏమంత లేదు వాళ్ళ డాడీ కూడా అంత మంచిగా లేడు ఇప్పుడు కవర్ అయిన కానీ అప్పుడు ఏం బాగాలేదు
అవును ఆ ఆ పిల్న కనే మ ఇళ్ దవర పేరు
ఆ ఏళ్ల కొట్టినాకనే వీళ్ళు బాగుపడ్డారు
ఉ అసలే ఎంత బా మొత్తం బండలే మొత్తం చుట్టటు పారీ గోడా
ఉ అప్పుడు రెండు రూములే ఉండే ఆ ప్లాస్టింగ్ కూడా చేయలేదు అప్పుడు వాళ్ళు కూడా ఉండే అంత మంచిగా లేదు ఇప్పుడు మంచిగా ఆయన కొంచెం మంచిగా పని చేస్తాడు కాబట్టి మంచిగా పైసలు వస్తాని మంచిగా చేపిచుకున్నారు మంచిగా ఉన్నారు కానీ ఈ పిల్ల కూడా మంచిగా ఉంటే బాగుంటది కదా
ఆమే చదువుకున్నా అంటే ఎట్లా ఇద్దరు బిడ్లు కాట్ట ఒక ఆకు పెళ్లి చేేసిాంది కాబట్టి ఏమన్న మంచిగా జాబచ్చ చదిపిించినా చదువు చదివయవచ్చు
ఉహు సాయన చదిపిద్దామనే ఉన్నది కాని మరి ఈమెట్లుంటాందో మరి ఇప్పుడు
ఎందుకంటే ఆయనకి మస్తు ఇన్కమ్ వతుంది అసలు ఆయనకు వచ్చినట్టు జాబ్ జాబ్ చేషే వాళ్కు రా తెలు స అంత ఇన్కమ్ వతుది
అవు అసలు ఆయనకు వచ్చే ఇ కమ్ కి అసలు మంచిగా జాబ్ ఉన్న ఒళ్ళకి ఇయ్వాలి వాళ్ళ బిడ్ళ పెద్దామని చిన్నామని
ఉ అంటే అ పయినే అట్లా వేడి కావ
ఉ ఆ ఇప్పు కానీ మన ఫ్రెండు పెళ్లి చేసిరు కాని ఆమె ఆడెవ్వరితోటి మాట్లాడదట తెలుసా వల్లూర్ల
ఎవారు ఎవ ఏఊర్ల
ఆ వాళ్లత్తగారి ఊర్లో ఏమో వాళ్ళ అత్తగారు ఊరే మా ఊరు అక్కని ఇచ్చినాము
ఉ
మా ఇప్పుడు మా ఇంటివేన్కాల ఆక్క వాళ్ళ క్యష్టోల్లే మళ్ళా
ఉ
అడుగుత అక్క అమ్మ ఫ్రెండ్ ఎట్లున్నది మాట్లాడుతదా అంటే ఏడనే వాళ్ళ స్కూల్ కానీ నీళ్లుని తెలుసుగా కానీ అసలు మాట్లాడ మాట్లాడదు మంద లేనుడు మంది తెదుని ఉన్నది ఎందుకు అక్క అంటే ఏంమోర అసలు మాట్లాడదు అని అంటాంది
ని ఇంటికాడ ఉంటదిగ
ఆ ఇంటికానే ఉంటదిని మాటే మాట్లాడుదంట వాళ్ళ బిడ్డను కూడా అడిగిన నేను
ఆ
అరే మాట్లాడుతారా ఆమె ఫ్రెండ్ అంటే ఏడక్క మాట్లాడదు అని అంటారు అసలు ఇంట్లో నుంచి బయటికెళ్ళదు మాట్లాడదు
హలో హలో హలో హలో ఏం చేస్తున్నావ్ మరి హలో హలో హలో హలో హలో హలో హలో